ఓ
చెప్పండి
ఏం చేస్తున్నారండీ
మేము భోజనం చేయడానికి రెడీ అవుతున్నాం అండి.
అవునా ఇంత లేటా
ఈ రోజు కొంచెం లేట్ అయింది.
ఎందుకు టెంపుల్ కీ వెళ్ళారా.
మ్మ్ ఇవాళ గురువారం కదా అండి టెంపుల్ కీ వెళ్ళొచ్చాం
అవునా
ఆ ఇగ కొంచెం గుడికాడ లేట్ అయింది మాకు
మ్మ్ హు హు
మ్మ్ హ్
ఏం చేస్తారండి టెంపుల్ దగ్గర
ఇవాల్లా గురువారం టెంపుల్ లో మాకు భజన జరుగుతదండి
ఏందీ ఇది మ్మ్
మ్మ్ భజన చేస్తాము స్వామి భజన.
మ్మ్ హ్
స్వామి భజన పాటలు పాడుకోవడానికి వెళ్తాం భజన పాటలు
మీరు షిరిడి కి వెళ్లారా అండి
షిరిడికి వెళ్ళలేదండి
పుట్టపర్తి కి ఎల్లారా
ఆ పుట్టపర్తి కి వెళ్తాం ఎక్కువ షిరిడి కిి అయితే ఎప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ మాసార్ ఏళ్తారు
అవునా పుట్టపర్తికి ఎట్ల వెళ్ళాలండి
పుట్టపర్తి కంటే మా కాంచి ట్రైన్ లోనే వెళ్తామండి.
అవున
ఇక్కడ నుండి హైదరాబాద్ కి వెళ్తాము హైదరాబాద్ అంటే మా కాంచి హైదరాబాదు ఉమ్ ఆరు గంటల ప్రయాణం ట్రైన్ లో ఆ అక్కడ దిగిన తర్వాత మళ్ళ అక్కడ నుండి ఆటొ ట్రైన్ లో వెళ్తాము
హైదరాబాద్ నుండి తెల్లవారుతదా
ఆ తెల్లవారతదండి నైట్ ఎక్కుతే ఎనిమిది గంటలకి పుట్టపర్తిలో దిగేసరికి ఆర్ అయితదండి
అవునా ఇది ఆరు గంటల అది ఎనిమిది
తెల్ ఆద్ జేర్నీ బాగా సేప్ మాకి ఇక్కనుండి పుట్టపర్తి ఇగ మళ్ళా అక్కడ నుండి స్టేషన్ నుండి పర్తికి మళ్ళా గంట గంటన్నర పడతదండి గంటన్నర పడతది
ఎట్లా బస్సులుంటాయా
ఆటోలు ఉంటావి ఇష్టం ఆటోలు ఉంటాయ్ బాగా స్టేషన్ ముందు ఆటోలల్లోనే వెళ్తాము ట్రాలీలు పెద్ద పెద్ద ట్రాలీలు ఉంటాయ్
ఫ్రీ బస్లు ఉండాయేమొ
ఆహా అటు ప్రీ బస్సులు ఉండవండి ఇగ మళ్ళ అక్కడ నుండి బస్ స్టేషన్ కి ఆ బస్ స్టేషన్ కి వెళ్ళం కదా
ఊమ్
ఉహూ మీరెప్పుడైనా వెళ్ళారా అండి మరి
నేను అక్కడికి వెళ్ళలేదు ఓన్లీ షిరిడీ కి వెళ్ళానండి అక్కడ ఏముంటది దర్శనమా
ఎక్కడ పర్తీలొనా పర్తీలొ దర్శ నం చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనకు స్వామి దర్శనం కలుగు తదండి సైలెన్స్ మొత్తం మనం లోపలికి వెళ్ళేటప్పుడు గాని వచ్చేటప్పుడు గాని మొత్తం సైలెన్స్ మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్లు మన దగ్గర ఉన్న పర్సులు కూడా ఏమ్ గూడా లోపతిక్ లోపలికి అనుమతించరు అక్కడ
అవునా
ఆ అనుమతించరండి ఒక వాటర్ బాటిల్ అది గూడా మన దగ్గర చిన్న వాటర్ బాటిల్ ఉంటేనే అనుమతిస్తారు లేకపోతే అనుమతించరు మన దగ్గర ఏమున్నా గూడా ముందే తీసుకుంటారన్ని
మరి లోపలె ఉంటాయా
ఆ లోపల ఉంటాయండి వాటర్ ఊమ్ ఇగ మనం కూర్చున్నామంటే సైలెంట్స్ మొత్తం ఇగ
ప్రశాంత్ తిని వంటనే అవి
ఉమ్ ప్రశాంతంగా ఉంటది స్వామినిలయం మనం పక్క పోంటి నడుచుకుంటూ వెళ్ళినా కూడా మాట్లాడు కుంటూ వెళ్తే స్వామి పడుకున్నాడు మాట్లాడకండి అంటారు అక్కడ
అవున
ఆ స్వామి డిస్టర్బ్ అయితాడు సైలెంట్స్ మాట్లాడండి అని అంటారు
మీరెన్ రోలు ఉంటారక్కడ వెళ్ళినప్
ఏ మేమ్ ఎళ్తే వారం రోజ్లు ఉంటామండి
ఏమేం జేస్తరు
ప్పుడ్ స్వామీ ప్రోగ్రామ్స్ జరుగుతాయి పత్తి యాత్రలు వెడ్తారు
ఆ
ఫోగ్రామ్లో ఇట్లో పాల్గొంటే మాత్రం వారం రోలు పడ్తది మామూలుగ యా త్ర కోసం పోతేనైతే ఇక మనకు వెళ్ళడం రావడం అక్కడ త్రీ డేస్ ఐతే ఉండవలసి అస్తు యాత్ర కోసం పోతే
ఒక రోజు
అ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫోగ్రమ్ జేస్తరు స్వామిది యాత్రలకి ఎళ్తే పిల్లల బాల వి పసి పిల్లలతోటి డాన్స్ పోగ్రామ్స్ పిల్లలు చిన్న పిల్లలతోటి ఇప్పుడు భజనలు చేసే వాళ్ళు భజన ఫోగ్రామ్సు వేదం జదివే వాళ్ళు వేదము నాటక్ కాలు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫోగ్రమ్ ఉంటంది పొద్దున సాయంత్రం
మీరు భజన ఎస్తారా
ఆ భజనల్ చేస్తామండి చేస్తాం గాని అవకాశం ఇప్పడి వరకు రాలేదు మాకు
ఔనా మనకు అవకాశం ఒస్తేనే అక్కడ పాడాలా
అవకాశం ఒస్తనే మనకక్కడ పాడాలి
ఎబుడన్న వేదం చదివారా మీరు
అ నేన్ చదవలేదండి మా సార్ జదివారు
మీకెప్పుడవకాశం రాలేదేమో
నాకెప్పుడు అవకాశం రాలేదండి కొత్త కొత్తగనే మేమంటే మా సారు పోన సంవత్సరం చదివ రు వేదము
ఆహ
ఇగ మేము ఇంకక్కడ దాకా ఎళ్ళలే స్వామి ఆహ్వానిస్తలేడు అక్కడ దాకా అ స్వామి ఆహ్వానం ఉంటనే మనం అక్కడ దాకా వెళ్తామండి లేప్ త వెళ్ళలేం పర్తి వెళ్ళాలంటే మనక్ ఫస్ట్ స్వామి అనుమతి గావాలె
ఆ
ఉమ్
ఇంకా ఏమేమ కార్యక్రమాలు ఉంటయ్
గ పొద్దున్నే నగర సంకీర్తన ఉంటదండి అక్కడ
వెళ్తార మీరు
ఆ వెళ్తా అంటే పొద్దున నగర సంకీర్తన కంటే ముందు ఓంకారం జేస్ తము ఉమ్ నాలుగు గంటలకకీ మార్నింగ్ నాలుగంట్లకే ఓంకారం జేస్తాము అక్కడ ముందే క్యూ లైన్ లో ఉంటాము నైట్ కే
ఒ
నైట్ ఒకటిన్నర నుంచె క్యూ లైన్ కడతాము లైన్లో ఉండేస్తే నాలుగంటల తర్వాత వస్తా రు వాళ్ళు ఇగ నాలుగంట్లకు లోపల్కేళ్తే ఓంకారం ఐదు గంట్ల వరకి ఓంకారం చేస్తాము ఓంకారం తర్వాతా ఇగ స్వామి మం ఇరు సుట్టూ నగర సంకీర్తన చేస్
ఉ
నగర సంకీర్తన అక్కడ గణేషుని ఆలయం ఉంటుంది స్వామి టెంపుల్ ముందు
మ్
అక్కడ హారతిస్తారు నగర సంకీర్తన అయిన తర్వాత ఇగ మళ్ళా తర్వాత స్వామి దర్శనం ఇక మ తొమ్మిది గంటలకి స్వామి దర్శనం ఉంటది ఎనిమిది గంటల నుండి రెండు ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకి దర్శనం ఉంటది మళ్ళీ తొమ్మిది గంటల నుండి పది పదకొండు గంటల వరకు మళ్ళీ దర్శనం ఉంటది రెండు సార్లు దర్శన్
రెండు సార్లు దర్శనం చేసుకొని వస్తారా బయటికి
ఆ అవునండి
బైటిక్
ఇగ తర్వాత టిఫిన్లు ఆ బయటిక్ ఓచ్ చ్చిన్ తర్వాత టిఫిన్లు తింటాము టిఫిన్లు తినేసి ఇగ మనకు ఆ బాబా వారీయే టిపిన్లు ఉంటాయండ్ అండి మీ ఇష్టం అండి హోటల్స్ గూడా ఉంటాయి
ఉమ్
మనకు బాబావారి దాంట్లో ఏందంటే తక్కువకి వస్తు స్థాది ఇగా బయట హోటల్లో అంటే ఎక్కువ రేట్ అయితది ఇప్పుడు బాబా దగ్గర మన టోకెన్ ఇస్తారు వన్ రూప్ ఒక టోకెన్ ఉంటది
ఆ
ఏ పొద్దున ఏం తిన్నా వన్ రూపీ వన్ రూపీ ఇలా ఉంటాద్ టోకెన్ ఫైవ్ రూపీస్ వరకి
వన్ రూపీయేనా
ఆ ఇంతక్ ముందు ఉండయ్ ఇప్పుడు ఫైవ్ రూపీస్ అయింది టోకెన్ ఫైవ్ రూపీస్ టోకెన్ ఫైవ్ రూపీస్ ఏమన్నా తినండి అక్ అక్కడ రైసు అదే రేటు టిఫిన్ కూడా అదే రేట్ అండి
మనకి ఏదైనా దొరుకుతదా అండి అక్కడ
ఏదైనా దొరుకుతాది స్వామి సన్నిధిలో
నేన్ విన్నాను బోనాలు కూడా చేస్తారని చెప్పాను కదా
ఏంటండి
బోనాలు కూడా చేస్తారు అక్కడ అని అన్నారు
ఆ బోనాలు గుడా అంటే అమ్మవారి బోనాలు చేస్తాము ఆ మన్ మనలాగాంటే మేము అంటే పర్తియాత్రకి వెళ్ళినప్పుడు మ్ ఇక్కడ్ నుంచి వెళ్ళటప్పుడే మేం బోనం కుండలు తీసుకెళ్తాము ఒక ఇరవై వరకు వాటికి డెకరేషన్లు అవన్నీ చేసుకుంటాము డెకరేషన్స్
ఉమ్
ఆ అన్ని డెకరేషన్ చేసుకొని మంచిగా అందరం ఒకే కలర్ శారీస్ కట్ కట్టుకని వెళ్తాము అక్ క్కడ పోచమ్మ గుడి ఉంటది ఇగా మాకు సమి తి నుండి ఏ చీరలు చెప్తే ఆ చీరలే కట్టుకొని వెళ్తాము
అవునా
ఆ సమితి నుండి చెప్పినట్లుగా అవే కట్టుకొని వెళ్తాము
మొన్న బోనలు ఎత్తుకున్నారా
ఆ వెత్తుకున్నానండి యాత్రకు వెళ్ళినప్పుడు ఇక ప్రతి ఒక్కరము వెత్తుకుంటాం బోనం
మంచిగ ఉంటది గా చ్చక్కడ అట్లా.
ఆ యాత్ర చాలా బాగుంటదండి. ఎక్కన్నా చూడండి పత్తియాత్ర. వీలైతే
ఆ రోజు ప్రొద్దంత ఎస్తనే ఉంటారా బోనాల్ ది.
ఇగా అక్కడ నైటే రెడీ చేస్కొని పెట్టుకుంటాం మేమ్ బంతి పూలు తెచ్ తెచ్చుకొన్. కొనన్ని ముందే దండలు గుచ్చుకొని. బోనానికి అన్ని రెడీ చేస్కుంటాం నైటే రెడీ చేస్కోని పెట్టుకుంటాం అన్ని.
ఉమ్మ్
నైట్ నైట్ రెడీ చేస్కొని పెట్టుకొని మార్నింగ్ వెళ్తాం మళ్ళీ.
హ్మ్
హ్మ్
థ్యాంక్ యూ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు.
వెల్కమ్ అండి.